హలో ఆ బాగున్నారా అండి
బాన్నామండి మీరు బాన్నారండి బోన్ చేసారా అండి
ఇంకా లేదండి మీరు చేసారండి
ఇంకా లేదండి చేయ్ లి, ఏం చేసారు. ఊరుకున్నాం సండే స్పెషల్ ఏమండి
సండే చికెన్ ముద్ద చేస్తున్నాం అండి
అవునండి
ఆ మీరేం చేస్తున్నారండి
మేము ఎగ్ రైస్ చేస్తున్నాం అండి
ఓకే అంటే వంట మీరు చేస్తారా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేస్తారా అండి ఓకే మీకే టైప్ వంటలు అంటే ఇష్టమండి
మాకు యాదైనా ఓకే అండి టైప్స్ ఆఫ్ ఏం లేదు
ఆ
ఇంక ఏమైనా స్పెషల్ ఉందా అండి
మాకేమ్ లేదండి చికెన్ అంటే ఇష్టం చికెనే చేస్తున్నాం ఈరోజు
అవునా అండి ఏం చేస్తున్నారు మార్నింగ్ చేసుకోలేదాండి
మార్నింగ్ చేయలేదండి
అవునా
అవును
ఉమ్ ఇంకేమండి విశేషాలు
ఇంకేముంటాయండి విశేషాలు నార్మల్గా గడుస్ తు ఉంటది తొర్లకెళ్తాము వచ్చేస్తాము
ఆ తోటుందా అండి మీది
ఆ అవునండి వ్యవసాయమే చేస్తాం మేము
ఏం పెట్టారండి తోటలో ఇప్పుడు
ప్రస్తుతానికి టమోటా పెట్టామండి
అవునా ఆహా అప్పుడు ఎన్ని రోజులు అయిందండి పెట్టి టమోటా
త్రీ డేస్ అవుతుందండి ఇంకా అంతే ఆ ఇంకా రీసెంట్ గానే పెట్టాము
ఉమ్ ఇప్పుడేమో రేట్ లో డౌన్ అవుతాయి అంటున్నారు కదండి ఇప్పుడు పెట్టారు మీరు లేట్ గా
ఆ డౌన్ లో ఉన్నప్పుడే పెట్టాలంటాడు అంటూ ఉంటాడండి మా నాన్న మనం వచ్చేటప్పటికి రేటు వస్తాయి కదా అనేసి
ఆహాహా ఎప్పుడు వ్యవసాయం చేస్తారంటారండి మీరు కంటిన్యూగా
ఆ కంటిన్యూగానే చేస్తూ ఉంటామండి
ఉమ్
మరి మీరు ఏం చేస్తుంటారండి
మేమి ఇక్కడే జాబ్ చేస్తానం మా నాన్న అమ్మ వ్యవసాయం చేస్తారండి
ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి మీరేం పెట్టారండి తోట్లో
ఇప్పుడు మేము టమోటా పెట్టామండి అంటే చాలా రోజులైంది టమాటా పెట్టి ము మంత్ కంతా టమోటా రెడీ అవుతుందండి టమోటా కటింగ్ పడుతుందండి
అవునా మరి రేట్లు లేవంటున్నారు కదండి ఇప్పుడు మరి ఎలా చేస్తారు
ఏమో నింగా చూసేదింగ అప్పుడేమైతుందో ఏమో
అవ్
ఉహ్
వ్యవసాయంలో రేట్లు ఎప్పుడుంటాయో ఎప్పుడుండవో మనకు అసలు అర్థం అవట్లేదండి
అవునండి
వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళకి చాలా కష్టం అవుతది ఇవి
అవునవును వ్యవసాయం అనేది జూజం ఉన్నట్టండి ఎలాగై పడితే ఎలాగైతుంది
ఆ మీకేంటండి మీరు జాబ్ చేస్ స్తున్నారు ఎట్లో చేసుకోవచ్చు మీ అమ్మ నాన్న వాళ్ళకి ఎలా అయినా పర్లేదు
ఎలా అయినా అది నమ్ముకొనింటారు కదండి అదేని ఆ దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్
టే మీరు సంపాదిస్తారు కదండి మీరు అట్లిస్ట్ మీకు అదైనా ఉంటది మాకి మొత్తం అదే దాని మీద డి పెండ్ అయి ఉంటాం కదండీ మేం
మీరుద ఒకటే కాదని వేరే ఏమన్న పెట్టారండి మీరు
మేము ఆమిదాలని సేండ్లకేసామండి
ఆ అదే నక్రల్కేశారండి
అంటే ఇరవై ఎకరాలు ఏసామండి
ఒక్కరు ఇరవై కే ఎకరాలు వేసారండి
అంటే ఇంకొకరితో పార్ట్నర్షిప్ కలుపుకున్నామండి
ఆ ఓకే ఓకే ఓకే ఎలా అండి చూ వానకి వసారా
ఆ వర్షాలకేనండి అవి పండేది
ఆహాహా
ఆ
ఉమ్ అది ఎలా అండి అది ఎన్నిరా ఎన్ని రోజులకి వస్తుంది ఆమ్మదేల
త్రీ మంత్స్ ఓ ఫోర్ మంత్స్ ఓ అవుతుంది అనుకుంటాండీ నాకి దాని గురించి ఐడియా లేదు ఫస్ట్ టైం మేము వేసాం ఇంకా
అవునా
ఆ మేము తోటకింతకు ముందు తోటకైతే ఒకసారి పెట్టాము అప్పుడైతే త్రీ మంత్స్ కెమో వచ్చిందనుకుంటా అండి తెలీదు
ఆ ఉహూ
సేన్లకైతే ఫస్ట్ టైమ్ వేసాం
ఉహ్మ్ హు
ఉమ్ మీకేమి అట్లా వయ్యలేదండి మీరు
మేము అలాంటి ఏమి వేయమండి
ఓకే
ఉమ్ టమోటా ముక్కజొన్న అంతే రండి మది
ఓ మొక్కజొన్న కూడా పండిస్తారండి మీరు
అవునండి ముగిదనా పండిస్తాం టమోటా ఇప్పుడు ముడిగనల్ అంకుంట నము
ఆహా
ఉమ్ మరి ఇంకేంటండి
ఇంకేముందండి మీరే చెప్పాలి
ఇంకేముందండి మీరే చెప్పాలి
ఆ ఆ ఇంకా ఏమేమి పండిస్తూ ఉంటారండి మీ సైడ్
మా సైడు కందులు వేస్తంటారు శనకాయ వేస్తంటారు కర్బూజ వేస్తాంటారు ఉమ్ అన్ని రకాలుగా పండిస్తా ఉన్నారండి మాకు సైడేమో
ఆ అంటే వర్షాలకే పండిస్తారా బోర్లు ఉన్నాయండి మీకు
యా అండి బోర్లు మరీ కందులోకటి వర్షాలకి పండిస్తారు
ఆ
ఇగ అన్ని బోర్లేనండి బోర్లా వ్యవసాయం చేస్తారండి
ఆ మీరే నేపిచుకున్నారండి బోర్లు బానే వస్తాయా వటారు
ఉమ్ పర్లేదండి ఇంకాంగా వస్తాయి ఉహ్మ్
మాకు అంతంతా మాత్రమే వస్తున్నాయండి సరలో నీళ్ళు ఉంటే బానే వస్తాయి
ఆహా మీకు చెరువులో నీళ్ళు ఉంటే బాగానే వ
ఆ అవును
ఆ ఇప్పుడు పర్లేదాండి వస్తాయానండి ఏమన్నా
ఆ ఇప్పుడు పర్లేదండి రీసెంట్ గా కొత్త బోరు కూడా ఎపించుకున్నాము
అవునా దాంట్లో ఏమన్నా బాగానే వస్తాయా నీళ్ళలు
ఆ పర్లేదండి రెండించూలు పన్నాయి
ఆ చాలు కదండి
ఆ సాలండి శనక్కాయ ఇట్ల ఏమన్నా వేరే వేయాలనుకుంటే చానా వాటర్ కబడతాయి గదండి
అవునవునవును అదైతే అనక చానా వాటర్ కావాలండి
ఆ
హ
ఇంకేంటండి ఇంకా ఏం పెట్టాలనుకోవట్లేదా
ఇంకేం లేదు సర్దెనక అవే చానా బిజీగా ఉన్నారు అవే చాలనుకోన్నాము
ఆ అవున్లేండి
మీరు టమోటా ఒకేనాండి టమోటా అందాలు అంతేనా అండి
అవునండి శనక్కాయకి ఇంకా వేరే చోట దున్నాల అంటూ ఉన్నారు మా నాన్నగారు ఇంకా చూడాలి అవును
ఇలాంటి ఏంటివి చెయ్ రా అండి
ఎలాంటి వండి మాడి ఆహా లేదండి మడైతే మేము పెట్టం మా సైడ్ పెడతారు బట్ మేమెప్పుడు పెట్లేదు
మరి మీరు రైస్ ఎలా చేస్తారండి బియ్యం
కొంటామండి బయట నుంచి
బయట నుంచి ఎక్కుంటారా మీరు లేదండి మీరు కొనే బొదులు మీకు బునీలు ఉన్నాయి జగా ఉందిని పెట్టు పోచ్చు గదండి మీ
మడికి సేద్యం వేరే ఉంటది కదండి అలా చేపిలేదు మేము
అవును
టమోటో ఇవన్నీ పెట్లేము కదండి అందులో
ఆ అవునవును అది సపరేట్గా ఉండాలండి
ఆ మాకున్నదే కొద్దిగా భూమండి అందులో ఇంగివన్నీ కష్టం అనేసి రైస్ బయట నుంచే కొంటూ ఉంటాం
ఆహా
ఊ
ఊ మీరు గూడా చెస్తారాండి
ఏంటండి
మీరు గూడా వెళ్తారా తోటలేకి పనిచేసేకి
ఆ ఆ వెళ్తనండి తోట్లో పని మొత్తం వచ్చండి నాకు
ఓకే ఓకే అంత పని గుడ్ మీరే చేస్తారు
ఆ తోటలో పనైతే వస్తుది ఇంట్లో పని గూడా చేస్తా గాని వంట ఒక్కటి రాదండి
వంట్ రాదా మీకి
ఆహా రాదు
నేర్చుకోవాలి గదండి అన్నీ చేస్తారు ఇదొకటి చేస్తే ఆల్రౌండర్ అయిపోతారు కద మీరు
నేర్చుకోవాలి కాకపోతే ఇంట్లో మిగతా వాళ్ళు భయపడుతూ ఉంటారండి నా వంటికి అందుకనేసి నేను చేయట్లేదు.
వన్ టైం భయపడతారండి బాగ్ చేస్తే ఇష్టపడతారు కదా
బా చేయడం రావాలి కదండి
నేర్చుకుంటే వస్తుంది గదండి ఇప్పుడు మీకేమనా బాగ్ చేయడం వచ్చా వ్యవసాయము చేస్తారు కదా అలాగిది నేర్చ్ కుంటే వస్తుంది కదా అదేమో ఇబుడన్నీ ఉన్నాయి షేర్ చేయడానికి ఉమ్
వస్తది కాకపోతే తినే వాళ్ళ గురించి కూడా ఆలోచించాలనిపిస్తుందండి
అలా అయితే మీరు వ్యవసాయం చేసినప్పుడు కూడా ఆలోచించాలారు కదా అండి
అది నేర్చుకుంటూ అంటే ఒకరి మీద ప్రయోగం అంటే ఏమి ఉండదు కదండడి అది
అది చెట్ల మీద ప్రయోగామే కదా
చెట్లు భయపడు మాటలు రావు కదండి నన్ను తిట్టడానికి
ఆ ఇది ఒక్క రోజు తిడతారో ఆమె ఇంటికో బాగా చేసే లె అని పొగడతారు కదా అండి
ఇలా ఎప్పుడు తీసుకోలేదండి ఇకపై ట్రై చేస్తాను
చేయ్యాలి అన్ని చేయ్యాలి కదా అన్ని చేస్తున్నారు కదా హు మరి బాగున్నాయండి మిచెనులొ టమాటా చెట్లు మీవి
ఆ చూడ ఆ పర్లేదండి చనిపోయిన చోట్ల మళ్ళీ నాటాలి కదండి ఇంకా
ఆ ఇంక త్రీ డేస్ కదా అయిడి అది అ చనిపోయినాయండి అప్పుడే
అక్కడక్కడ చిన్న చిన్నవి నాటింటాం కదండి అక్కడక్కడ అలా అయిపోయినాయి మళ్ళీ పై తెప్పించి నాటాలండి
ఎండు చనా అండి మీకల్లా
ఏంటివండి
వేడి వేడి చానా ఉంటుందా ఎండ
ఆ వేడి ఆ ఉంటదండి పర్లేదు ఈ రోజు మాడాలయినాయండి వర్షం వస్తదేమో అనుకుంటే రాలేదు
హ
ఆ వర్షం కోసం ఎదోరు చూస్తున్నాము బట్ రాలేదు ఇ ఆముదాలు ఇవన్నీ వర్షానికే కదండి పండేది హలో
హలో
ఆ చెప్పండి
ఏందండీ
అదే వర్షాలకే కదండి ఇ ఆముదాలు ఇవన్నీ పండేది అంటున్నా
అదే ఎన్ని రోజులు అయిందిప్పుడే వేసి అంటన్నా
అవ్వ ట్వంటీ డేస్ అట్లా అయింటుందండి
మరి ఏమన్నా వచ్చాయండి అప్పుడే
ఆ చెట్లేమ వచ్చాయండి అదేదో పాడెర్ఎస్ సారంట దాన్ని మందు ఏమో చల్లాలి అంటున్నారు నళ్ళ వెళ్ళలేదు చూడ్డానికి చూడాలండి వెళ్ళాలి ఒకసారి చూసేసి వస్తే హలో